హలో బాగున్నారా
ఆ
తిన్నార
ఆ
తిన్నారా
అ
ఏంచేస్తున్నారు.
కాలేజ్
కాలీయా, ఎం టిఫిన్ చేసారు.
ఆ
ఏం టిఫిన్ చేసారు.
పాస్త
ఉహు ఇంకా
చెప్పాలి మీరే. చెప్పలి మీరే
ఉమ్మ్ మీరన్నీ నువ్వు చేసిన ఎట్లా హుమ్మ్
మాట్లాడదు
ఏంది
గ్యాప్ ఇయ్యదు మాట్లాడాలి.
అవును అన్నీ నేనే చేస్తున్నా మరి అంటున్న.
నేన్ అందుకే అనలేదు నువ్వే అని. హూ చుప్
చెప్పు ఉష్ అంటే మరి నేనేం జేయ్ను.
నాకు ఆమేం వీడియో పెట్టలేదు
పెడితే ఏంది నాకేంది
మ్
బాగుంది
మ్
నాకు తెెలిసిగా నేనే ఉంటాను
మ్ మాకు తెలుసు మా గూడా తెలుసు
మ్ సరే ఎజళ గట వన్న పోర్లోంగజల్ గటన్
మ్ సరేఖ చెపింది చేసినావు దేవుడికే
నేను వాళ్ళని చూసి వాళ్ళ కాడికి పోతున్నా వాళ్ళ కాడికి పోయి
గొప్ప గొప్ప కదా ము చెప్పగదా ఎజా ము ఉంది అని కొన్ని తెలుసా రజతంది ఎప్పుడు కోరి పోరీ పోరీ పోరి పో మీరు భ చెప్పు ఎక్కడ చెప్తున్నా ఎందుకు తది అసల్ టాపిక్ నేను ఉమ్ మంచి సదు ఉంట మంచి మార్క్స్ వ ఫైన్ ఇయర్ పాస్ అయితే మంచిగా ఉంట మంచిగా ఉంటందిని నేను ఆలోచిస్తుండే, నువ్వు నువ్వు ఎలాగా ఉండవు కదా ఉన్నకునే రోజ ఉండే ఏంటిది
మన్ నువ్ ను చేసింద్ ఇత్తలలో లేనప్పుడు మన్ నువ్ చేసేది ఏంది
మ్
ఆ తప్పు కదా
మ్
మనిషి ఆపోజిట్ ఉంది ఏమంటే రదు మనిషిని మనం తప్పులు తీయొచ్చు మన మన లేడీస్లు
మ్
మ్ ఇప్పుడు కూడా బుక్ల కానీ బుక్ రమ్ల్లనే ఉన్నా లే చలోవేసిరాలే
నైన్త్ ద ఎగ్జామ్ అలా
నైన్త్ కదా అంటే ఇక బిజినెస్ స్టార్ట్స్ కదా సమ్లో సబ్జెక్ట్ కదా మన దర మైండ్ కరాబ్ అవుతది కదా
ఏతే ముంజప జనలేగ
ఏమో ఇంక సమ్ముల సబ్జెక్ట్ కదా ఈరోజే ఇట్లా మ్యాచ్ ఉంది నైట్ ఇట్లా పట్టుకోని మళ్ళీ ఫైనల్ మ్యాచ్
మ్
ఆర్ సి బి
ఇన్ని రోజులు ఎందుకు గ్యాప్ వచ్చింది
ఇప్పుడు ఫస్ట్ నుంచి ఏ సెకండ్ కుక్క ట్వంటీ ఎయిత్ రోజు పోస్ట్ పోన్ అయినందుకు ఇప్పుడు ఇదంతా కథ
ఎన్ని పోస్ట్ పోన్ మొత్తం మొన్నొకటైందన్నావ్
మొన్న అందుకే లాల అంటారు ఉ కోపంలున్నప్పుడు ఏమి అర్థం కావు ఏమి ఆస్ సరిగ్గా చెప్పాలె అమ్మా కోపంగున్నప్పుడు సరిగా అడుగుతే మ్ ఆ మ్ ఆ పావ్ అవును మరి మొన్న ఎందుకయ్యింది మొన్న ట్వంటీ ఎయిత్ రోజు ఎగ్జామ్ ఉండాలి బక్రీదన్ ఆ ఆగొచ్చుగా
ఫోరయ్యింది మళ్ళి ఇప్పుడెందుకయ్యింది
పోస్ట్ పోన్ అయింది పోస్ట్ పోన్ అయింది సెకండ్ కెట్టేరు ఈ ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి సెవెంత్ దాకా వేరే ఎవరికో ఎగ్జామ్స్ ఉన్నాయంట ఉస్మానియా ఉస్మానియా సంబంధించినోళ్ళకుంటాయిగా ఆ అఫ్లియేటెడ్ బై ఉస్మానియా వాళ్ సెవెంత్ దాకా ఎగ్జామ్స్ ఉన్నాయంట ఇంకా వాళ్ళిగ క్లుప్తంగా పరిశోధించి నైన్
ఒకే రోజు అన్నేగ్జామ్ లా
ఊహూ
అందుకని ఒక మూడు రోజులు నాలుగు రోజులల్లో బిజినెస్ టాక్స్ కంప్లీట్ అయిపోయినా కాని వేరే సబ్జెక్ట్ కాబట్టి లాస్ ఎట్లా చదువుకండేనే అదెట్లా గుర్తుంటాయి కాబట్టి కొనీ ఆలోచిస్
ఇప్పుడేమేమి ఉన్నాయి బిజినెస్ కోర్సెస్ ఇంకా
సైబర్ సెక్యూరిటీ
అది తీరుగా
తీరి
ఆ
వచ్చేసినంతేనా అది
ఆ అప్పు కొలే వచ్చేసినట్టేనా అట్ట
హు మరి ఫోన్ ఎత్తుక పోయి ఇచ్చి రాపో
కథలు ఆడకున్న నువ్వే అన్నావ్ కద నందిని లేచందనీ నువ్వేం చేసావ్ మీ నువ్వే అన్నవ నైన్న్ డేస్ ఉందని
అవును అదే అది నేను ఎట్లా అపోజిట్లా ఉన్నా మీ కట్లా పోయినాది ఉ
అమ్మ మేడం గారు ను మీరి సిమ్ము ఎన్ని రోజుల ఎన్ని రోజులు ఎన్ని రోజుల మందు నుంచి చదివిరు
ఏ సేమ్
ఈ లాస్ట్ సేమ్ లాస్ట్ సేమ్ నువ్వు రాసిండే
మా కంటే ఎగ్జాంల్ ఉండవు ఎగ్జామ్లు ఉండవు ఏముండవు మీకున్నా కూడా
ఆహా
ఒక రోజు రెండు ఎక్జామ్ లు రాయలేంగా
హా ఆ
ఏ
నువ్వు గత గ్రూపులా ఇట్ల ఇద్దరు తీసిప్పు మాట్లాడంటరా అసలు అంటున్న వాడు ఆ అర్చన వంశీగాని గురించి అంటరా వంశీగాని గురించి
నువ్ అనుకుంటారు మంచిగానీ నేనన్నా ఆడ్ చెప్పిండు నిజంగా చదవట్లే మాగో
ఫుట్పత్ ఫుట్పాత్త్ మీదగోతు రే మంచిగా చదువుతుండు పోరడు అనుకోవాలి కాని ముందు చదువుకుంటే ఈ పరిస్థితు అతవు కా ఎందు కారు అంతా ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్
ఆ పాస్ట్ ఇస్ పాస్ట్ అప్పుడు రే హాస్టల్ నుంచి వచ్చినం అంటు
ఆ
ఏమ్ చదవుకో పోల లే
అేహే లెహే ఫోన్ దగ్గర పెట్టుకోని మాట్లాడు మీ రా మా బూ
చదవలేదు అనుకుంటురో జిష్ట ఏం తగల్లే నేను అన్ ఏం చెప్ తా కానీ వీళ్ళు నిజంగా చదవరు బుర్ర నిండా అవే
ఆ
ఎంత టైం మ్మ్
ఏమైతది ఈ పోస్ట్ పనిదో ఒక్క ఏమంటారు ఇన్కమ్ టాక్స్ కి పడుంటే బాగుండు ఇన్కమ్
ఎందుకు అంటే టైం ఎక్కువ ఉంటేనా ఇప్పుడు బిజినెస్ ట్యాక్స్ ఈజియా ఇన్కమ్ ట్యాక్స్ ఈజియా
బిస్ ట్యాక్స్ ఇది కాగానీ ఇన్కమ్ ట్యాక్స్ అంత మంచిగా రాసినట్టు నాకు ఫీ రాలేదు అంటే నే ఇంపొచ్చినా గా ని ఆ పార్టీ ఎవ్ పాార్టీ మొత్తం ట్వంటీకి ట్వంటీ మార్క్స్ నింపొచ్చి నా కింద ఒక మంచ్
అన్నిీ అట్లా చెప్తావ్ మంచి గా రాసిన బారష్ట్రమ్ తర్వాత ఇప్పుడు ను చెప్పిన మాట్ నమ్మచ్చు
ఆ
ఏంటిది
ఏదో ఒక సబ్జెక్ట్ అయితే పడుతదా అంటున్న సెమ్ ది ఏమో
ఉందా ఒక జన బుద్ధి సుగురు జ్ఞానం
నేనే లేనీ అమ్మ నువంటుంటే చెప్తున్నానే మంచిగా రాసిన వంటవు ఏదో ఒక మళ్ళీ సెమ్లలో మధ్యలో మధ్యలో పడుతుంటాయి అని చెప్పి ఇప్పుడు అని చెప్పాన నేను ఇనేది చక్కకిినాలి మా నువ్ ఎందుకు మా ను ఆ అత్ తొత్త రొక్కటి ఆ తొత్త రోక్క ఒకటెమో ఆనుకుంటే
యాలి జ్ఞనిచ్చ ఏడవైలోంది ఏడైలో ఏడైలో ఏమంటుందో తెలవాలి జఞ రా
మ్మ్ త్తర మా అనుకునే పని లేదు
ఓ
చెప్పింకా ఒక రెండు వేలు మూడు వేలు ఉంటే సెట్ చేయ్ హలో
మ్మ్ రెండు వేలు మూడు వేలు
అంటే కొడితే ఆట్లలో పైసలు మత్స జంపాదిస్తారు వీళ్ళు
దాని గురించి మాట్లొద్దు ఈ దేని గురించి మాట్లాడ బాకు దేనీ గురించి వద్దంటు మరి దీన్ నువ్వే అనమంటావ్
ఆ
నీక్ చెప్పాలన్నా కూడా ఎట్నంటే అన్నీ తెలుసా అంటావేమో అక ఒక్క పెట్టాలను ఒద్ చెప్పలేదు అట్లుంది నీ నాతతో నా బాధ మ్మ్ ఎన్ రోజులనీ నీతొ చెప్ ఎటు పోవాలి నాకుడ చెప్పేవాళ్ళు ఉండాలి కదా
ఆహ్
నాకు కూడా అనిపితుంది కదా మరి నేనే ఏప్పుడు ఎందుకు అందు కేరింగ్ చూసుకోవాలి నాకు చూసుకునే వాళ్ళ కూడా నాకు గవాలి అనిపితుంది
కాదు మొన్న సంఘటన నేను చెప్పనా నువ్వు మాట్లాడుతలేవు కదా మొన్న దేవేంద్ర గాడు ఫోన్ చేసింది చెప్పిండా నైట్ యాక్సిడెంట్ అయిందని
నక్ చెప్పలేద్
అయితే మన్న ఆక్సిడెంట్ అయింది బన్నో
ఎవరెవరు
దవేంద్రగాడు అంటే ఫస్ట్ ఆల్ మొత్తం నైట్ఔట్ నవీన్ గాడు ఇదంతా ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీ అలా ఫ్యామిలీ అలా ఫ్యామిలీగా ఉంటారు కొందరు బాయ్ సూ ఆంధ్రోలు ఆరు పోయి రిటన్ వస్తుంటే వీడేమో వాడు పడ్డారట బండి మీద ముగ్గురు పడ్డరట ఈనిక్ దాకింది చానా చిన్న దెబ్బలే గానీ పెద్ద ఓవరాక్షన్ చేస్తుండు ఇకా ఫోన్ చేసిండు ఫస్ట్ అఖి గాడు ఫోన్ చేసిండు నైటు దోవేంద్రరాడ్ ఫోన్ చేసి
పడి తాకింది ఎవర్కి
దురేద్రనికి
ఫ్యానుగాలి వస్తుంది
ఫ్యాన్ గాలి ఆహ్ నేను ఉన్నాగా దీనెమ్మ ఫ్యాన్ గాలి ఎందుకో వస్తంది అమ్మ మిద్ద మీద ఉంటే నేచర్ గాలి ఉస్తాది గని దువిన్న గనికి
ఏ
అయితే హమ్ ఫోన్ చేసిండు ఫస్ట్ లక్కి గాడ్ ఫోన్ చేసిండు నాకు గిట్లా అయింద పొదంద అని చెప్పంటే హే నేన్ రన్ రాబియత లేని నోట్ల కడికి నేను రానాని చెప్పిన అ అ అంతే ఇక మళ్ళ దేవేంద్ర గాడు ఫోన్ చేసి అరే రారెంర ఒక్కడు కూడా దెబ్బలు తాకితే అది ఇది అంటే సరేలే ఇక ఇక్కడే ఉన్నట్టురు సేతికూడా గాట్టటి దకినై అన్నట్టున అనుకోని పోతున్నా సారంగ్ రోడ్ కాడ అంటే ఫోన్ జయ్ మననీసు సును వచ్చునా హలాకి నువె రా ఇక్కడ నువ్వు ఎండు ఎటుకనే నేను మానాడు పోయి తీసుకొని వస్తాం అని చెప్పి పోతుంటే ఫోన్ చేసినా వానికి ఏడ ఉన్నావు రా కరెక్ట్ అని ఫోన్ చేసిా అక్కనే మను గానికి ఇచ్చిన ఫోను ఆడ అమ్మాయిలు అందరూ ఉంయి టి ఆడికి పోగానే అందరు ఉండ్రు అంద మంది ఉంది ఆ నగడ యడల అంత అంద మంది ఉంది ఇ అమ్మాయిలు అందరూ ఉంట నీ ట్ ఊపోతుల్ క మూలకు పడేసిన్రు వాడ నేను పోయినా
ఉ
టింగ్ వాళ్ళందరూ ఉండే తర్వాత ప్రశాంతు గాడు వాళ్ళందరూ వచ్చిండేయి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ ఇమంటారు మన ర్ కాంప్లెక్స్ కాడ పోయి పోయినము ఫా సార్ కంప్లక్స్ ఇకడ హాస్పిటల్ పోయినం పోతుంటే ఇంకా మిమ్మల్